హలో
హలో నమస్కారం చెత్తన
ఆ నమస్కారం అండి
వాయిస్ వినిపిస్తా ఉందా
వినిపిస్తా ఉంది కానీ కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతారా
సరే అండి
ఓకే ఏమిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా నుంచి
ఆ సంక్రాంతి పండుగ మీరు ఎలా చేసుకున్నారు
సంక్రాంతి పండుగ ఓకే అండి నాకు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం అండి
ఎందుకు సంక్రా
ఎందుకంటే అ పండుగ ఆ కొంచెం గట్టిగా మాట్లాడ్రా నాకు కొంచెం చ్ వినపడడం లేదు హలో ఆ ఆ ఆ
అ సలా పండగ ఏంటి
నాకు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం అండి
అవు
ఎందుకంటే ఆప్ ఆ
ఎందుకు సంక్రాంతి అంటే ఇష్టం
ఎందుకంటే నాకు సంక్రాంతి మూడు రోజులు గ్యాప్ మూడు రోజులు హాలిడేస్ వస్తాయి మూడు రోజులు బాగా ఎంజాయ్ చేయొచ్చు మరి నెక్స్ట్ కొత్త బట్టలు ధరించచ్చు బావ మల్దళ్ళు ఎద్దుల పోటీలు సంక్రాంతి ముగ్గులు గొబ్బి ఆ గొబ్బెమ్మలు పెట్టి భోగి పం కాబట్టి నాకు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం ఫ్యామిలీతో బాగా సరదాగా స్పెండ్ చేయొచ్చు ఆ
మీ ఇంట్లో బోగి ఎలా జరుపుకుంటారు
మా ఇంట్లోన భోగి రోజు బాగా అంటే భోగి రోజు అనేది వేస్ట్ అంటే వేస్ అంటే అంటే మూలక వేసింటాం కదా వస్తువులు పాడైపోయిన వస్తువులన్నీ ఇంట్లో ఉండే పాడైపోయిన వస్తువులన్నీ బయటకి తీసుకెళ్ళి ఈ భోగి అనేది నైట్ భోగిమంట వేసుకొని అందరితో ఫ్యామిలీ అంతా కలిసి పాటలు పెట్టుకొని భోగిమంటలు వేసుకొని డ్యాన్స్ వేసి అలా ఎంజాయ్ చేస్తామండి మరి మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం అండి
నాకి దీపావలి అంటే ఇష్టం
దీపావళి అంటే ఎందుకు ఇష్టం అండి దీపావళి
దీపాళి వెలిగించడం సంతోషంగా పండలు ప ఎందుకంటే దీప ప్రతి నిషాన్ని దీపం వెలుగుత అ సంక్రాంతి రోజు మర దీపావళి రోజు మరజ ఎ ఆ అందరూ అందరూ ఆరోగ్యంగా మల్సీగా ఉండడానికి దీపాలు కలుగుతుారు ప దీ బావు
అవునా అండి ఓకే అండి అంటే దీపావళి రోజు మీరు ఏమేమి వంటకాలు చేస్తూ ఉంటాంటారు
మ పా వ ఆరచలు
ఆహా ఓకే అంటే ఓకే దీపావళి ఒక్కటే ఇష్టమా లేకపోతే ఇంకా ఏమన్నా ఫెస్ ఫేస్స్టివల్ సిస్టమా
ఉగాహ క
ఓకే మీకు కూడా సంక్రాంతి అంటే చాలా ఇష్టమా అట్లయితే ఓకే ఓకే ఇప్పుడు రీసెంట్గా ఉగాది కంప్లీట్ అయిపోయింది కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మరి ఉగాది
ఒకది నేను చాలా మంచిగా సెలప్రేట్ చేసున్నాను మా ఇంట్లో మంచిగా పుండి వంటలు చేసుకొని ఆ సంతోషంగా అందరం ఆ అందరం ఆ సమయాన్ని కేటాగించ ఓక
ఓకే ఓకే అంటే ఉగాది అంటే మనకు ఉగాది అంటే ఫస్ట్ మనం గుర్తుకొచ్చేది ఏమిటి
ఆ ఉగాది పచ్చడి
ఏ సుగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేశాడు మరి మీరు చెప్పరా కొంచెం
గడి ప ఏ గడి ప ఎంత మదదుగా అందల పకాాల చింత పండు ఆ
ఓకే
పరు అంటే సేపాకు లేేపు పూట మంచి మామిలుతాయి అవి వాటిని అంటే ఒక్కసక్కటిగా ఆ ఒక బౌ అంటే ఒక్క పల్లులోకి తీసుకొని పతు బటలొ వాటర్ పచ్చ వాట ని దాంట్లోకి మామిడి మామిడి ఎక్కువ కారం ఇ వంది ఆ పు ఆ అ ఆ మేరక పూట అన్నీ వేంచి కలిపి దవ ప్రస తర్వాత అ అందని చె
ఓకే అంటే ఇప్పుడు మీరు ఇవన్న చెప్పారు కదా ఉగాది పచ్చడ అంటే షడు చెడ్రుచులు అంటారు కదా చెడ్రుచులు అంటే ఎన్ని అండి ఎన్ని రకలు చెండ్రుచులు అంటే ఎడ ఆరా
అరు
ఆరా ఓ కేయండి తీసార్ సంక్రాంతి పండగనికి సంకంత సారి ఉగాది అంటే మేము ఉగాది మేము చెరుపుకోలేదండి మేము మా వల్ లేదనమాట ఉగాది ఒకవేళ ఎంటస్ ఉందింటే మే కూడా బాగా కొత్త బట్టలు తెచ్చుకొని షాపింగ్ చేసి కొత్త బట్టలు తెచ్చుకొని ఉగాది ఉగాది పండుగ రోజు తలంటు స్నానం చేసి ఉగాది పచ్చిరికి బేక్ చేసి మరి నెక్స్ట్ దీపాలు పెట్టుకని దీపాలు అంట దేవుని పూజ చేసుకొని టంకాయ కొట్టి ఉగాది పచ్చడి తిని టెంపుల్ క వెళ్ళి బాగా ఫ్యామిలీ నువ ఇన్వైట్ చీసి బా ఉంటండి మాకు ఇప్పుడు ఫెస్టివల్ లేదు కాబట్టి మేము ఉండే జస్ట్ నార్మల్గా చేసుకున్నాం ఉగాది ఓకే మీరు ఫెస్టివల్స్ రోజు ఏమే వంటకాలు చేస్తాయి తౌంటంటారు
గవా అర
అరిసెలు చేస్తారా నాకు ఫేవరెట్ ఫుడ్ అండి అరిసెలు అంటే మీరే చేస్తారా లేకపోతే మీ అమ్మగారు చేస్త త్తర
మా అమ్మగారే చేస్తారు హ్మ్మ్
మిమ్మగారు చేసేటప్పుడు మీరు ఊరికనే ఉంటారా హెల్ప్ చేయరాా అమ్మగారికి
కేసతాం పన్ని మోచ లేద కేస జంది ఆ ఎక్కు అందరూ తినరూ కాబట్టి అమ్మకు రెస్ట్ రమ ఉంట అది పతే అ
ఓకే అంటే పండుగ అంటే అందరు లో ఒక చిరునవ్వు అనేది ఉంటుంది కదా బాగా కొత్త పండుగ ఉగాది కొత్త సంవత్సరం మనకు కొత్త సంవత్సరం కొత్త పండుగ అందరం కొత్తగా వెల్కమ్ చేయాలా అని కోరిక తో ఆకాంక్షతో మంచిగా లై బాగా ఎంజాయ్ చేసేట్లున్నారు
ఆ అవునండి
ఓకే కానీ మీకు ఉగాది కన్నా దీపావళి చాలా ఇష్టం అని చెప్పారు కదా ఆ అవునవును సంతోషం తీసుకొని వస్తాయి కానీ మీకు దీపావళి అంటేనే చాలా ఇష్టం అన్నారు ఎందుకంటే దీపావళి వెలుగుల్లో మనకు కొత్త కాంతులు కొత్త లైఫ్ ను తీసుకొని వస్తది అంటున్నారు నాకు కూడా మీ కొన్ని నచ్చినాయండి చానా డిఫరెంట్గా చెప్పారు
థ్యాంక్ యు అండి ధన్యవాదాలు
థాంక్ ధన్యవాద్ ండి కాదండి హాలో హలో కాదండి మీరు ఇంగ నాకు గురించి ఏమన్న తెలుసుకోవాలి అనుకుంటున్నారా అంతేనా ఏం లేదా
ఉంటది
నేను అంటే నేను కూడా మీలాగా దీపావళి కొత్తగా చే ఇప్పుడు ఇప్పుడు వచ్చే దీపావళిని ఎలా చేసుకోవాలని అనుకుంటా ఉన్నారండి అంటే దీపావళి పండుగ రోజు నెగిటివ్ ఎనర్జీ ఎంత ఎళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తాది మరి నెక్స్ట్ ఆ ఆ పిల్ల్ చిన్న పిల్లొల నుంచి పెద్దవాళ్ళు వరుకు ఆ చిన్న పి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరుకు బాణసంచ కాలుసుకుంటూ సంతోషంగా ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వులు అనేది చూడొచ్చండి దీపావళి పండు డగ రోజు ఆ అద ది చాలా సంతోషమైన దృశ్యాలు అవునండి నాకు కూడా మీరు చెప్తా ఉండే దీపావళి పండగ చాలా ఇష్ట దీపావళి పండుగ చాలా ఇష్టంమవుతా ఉంది నేను కూడా తొందరగా సెలబ్రేట్ చేసుకోవాలను కుంటా ఉన్నా
తప్పకుండా చేసుకోండి
దీపావళి పండగ అంటే మన జీవితంలో ఒక ముఖ్యమైనా పం ండుగులాగా జరుపుకోవాలనుకుంటా ఉన్నా ఇంకా అండి ఇంకా ఏమైనా క్వొశ్చన్స్ అడగాల అనుకుంటున్నారా ఆ అర్థం కాలేదు
మీరు మీ స్నేహితులు పండుగలకి కలుస్తారా
అవునండి స్నేహితుల కుటుంబ సభ్యుల అండి
స్నేహితులు కుటుంబ సభ్యులు
ఆ ఉన కుటుంబ స కన్ఫామ్ గా అక్కడ మా చిన్న పిల్లలు ఉంటారు చిన్న పిల్లలతో బాగా టైం చేస్తాం బాగ ఎంజాయ్ చేస్తాం ఫెస్టివల్స్ అంటే నాకు మాఅమ్మమ అమ్మమ్మ ఇళ్ళు గుర్తుకొస్తాదండి నాకు అది మాత్రం చానా ఆనందాన్ని ఇస్తాది నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకుంటా కానీ రెర్ గా జరుపుకుంటావ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే నాకు స్పెషల్ పండుగలండి అంటే నాకు అమ్మమ్మ ఎక్కువ ప్రేమను చూపిస్తాదండి ప్రేమని తట్టుకోలేక అక్కడికి వెళ్లేసి జరుపుకుంటా అంతే
నానమ్మ కుడుతు సకదా
నాన్నమ్మ కూడా చూపిస్తాది ప్రేమ కానీ నాకు అమ్మమ్మే చాలా ఇష్టం అండి అమ్మమ్మ దగ్గరికిే వెళ్తాం
అ
ఓకే అండి చెప్పాలండి సరే అండి మీ నుంచి మంచి విషయాలు గ్రహించాను మంచి విషయాలు తెలుసు న్నాను దా నుంచి కూడా మీరు మంచి విషయాలు తెలుసుకున్నారు అనుకుంట ఉన్నాను ధన్యవాదములు ధన్యవాదాలు